హలో నమస్కారం అండి
గుడ్ ఈవినింగ్ అండి
ఏం చేస్తున్నారు
అ లేే
ఆ ఏమడుతున్నారండి
లేడీ ఫింగర్ బెండకాయ
బెండకాయన అచ్చా
మీకు ఫేవరెట్ ఆ
ఆ అవునండి అవును ఫే ఫేవరెట్ టే మేము కూడా అదే అండాము
టమాటా వేసారా
టొమాటోఉ వితౌట్ టమాటో ఆ చపాతితోనే రైస్ తోనే కూడా తింటాను
అవునా
అవును ఉ అవునవును పప్పు చారున్నది ఆఫ్టర్నూన్ చేసాము ఆ
ఇప్పుడు బిండకాయ
కా ఇప్పుడు బెండకాయ ఆ ఇంకా మీరేం చేస్తున్నారు అండుతున్నారన్నారు
అవునును అంది
మీ పిల్లలు ఏం చేస్తున్నండి
నెట్వర్క్ సై లేదు అండి మీ నెట్వర్క్ సరిగ్గా వస్తలేదండి
సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఏమో సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో ఇప్పుడు వస్తుందా అవును వస్తుంద
ఆ వస్తుంది
ఇంకా.
చెప్పాలి. మేడం ఇంకా ఏం విశేషాలు మీకు. ఆహ్ చెప్పండి. చెప్పండి ఏమో చెప్తున్నారు కదా.
బిర్యానీ అనడం అచ్చా.
అవునండి వచ్చు.
ఆహ్ రెసిపీ. కు చెప్తారా ఎట్లా చెప్పండి కదా.
మీరు నెట్వర్క్ లో వస్తే మంచిగా వినస్తాదండి నా వాయిస్. నీకు మంచిగవస్తుందా అండి
అవును వస్తుంది.
మీ వాయిసే స్ట్రక్ అయితుంది.
ఇప్పుడు వస్తుందా.
ఆహ్ మధ్య మధ్యలో స్ట్రక్ అయితుందండి
ఆహ్ చెప్పండి.
ఫస్ట్ మా ఆయనే పొద్దుగాల లేస్తారండి.
ఆహ్.
లేేసి మటన్ తేవాలో చికెన్ తేయలో. డిస్కర్స్ చేసుకుంటామండి.
ఆహ్.
డిస్కర్స్ అయిన తర్వాత. మార్కెట్ కి వెళ్ళి చికెన్ తెచ్ తెస్తారండి వన్ కేజీ చికెన్ తీసుకోవాలండి.
ఆహ్ తీసుకున్న తరువాత.
మంచిగా రెండు మూడు నీళ్ళలో శుభ్రంగా కడుకోవాలండి.
ఆహ్ చాకు.
కడిగిన తర్వాత ఒక బిర్యానీ బాల్ ఉంటది కదా దేనిలో మీరు. బిర్యానీ చేస్తారో.
ఆహ్.
దాంట్లో ఆ చికెన్ ముక్కల్ని వేసేసేయాలండి.
కోంచం.
వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా. ఏమంటారు. అది ఆహ్ ధనియా పౌడర్ కారం ఉప్పు. పసుపు ధనియా పౌడర్ బిర్యానీ మసాలా. పచ్చిమిర్చి పేస్ట్ గరం మసాలా. అన్ని ఫ్రెష్గానే వేసుకోవాలండి బిర్యానీ చాలా మంచిగా కుదురుతుందండి.
ఆహ్. ఇంకా ఇవే వస్. సార్ ఇవే వేస్తారా ఏమైనా మసాలా ఉంటందా.
ఆహ్ ఇవే వేసుకుంటామండి మీకు బాగా మసాలా కావాలంటే టమాటో. పేస్ట్ చేసి ఎస్. డి దాని తర్వాత మంచిగా కలు వేసి పెరుగు వేసేసి మంచిగ కలిపేసి ఆనియన్ ఉంటాయి కదా వన్ కేజికి బన్ కేజీ చికెన్ బిర్యానీకి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలండి ద దాంట్లో మీరు ఆనియన్స్ ఆ అ అర్ధకిలో వరకు తీసుకోవాలండి ఆనియన్స్
ఆ
వేసుకున్న తర్వాత అది ఆనియన్స్ ని బ్రౌన్ ఫ్రై జేయాలండి బ్రౌన్ ఫ్రై చేసినంక దాంట్లో బిర్యానీ కలి తీ మ్యాగనైట్ జేస్ ఉన్నాం గదా
అవునవును
వేసిన తర్వాత కాసే వన్ అండ్ హఫ్ అవర్ మంచిగ నా మ్యాగ్నె జేయాలండి మ్యాగనడ్
అలా చేక ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మ్యాగ్నయిట్ చేసినంకా ఒక గంట పెట్టకుండా చేయవచ్చా
హాఫ్ అన్ అవర్లో కూడా జేయొచ్చండి మంచిగా ఉంది మీకు టైం లేక పోతే అట్లా చేసుకోండి టైమ్ ఉంటే కా సేపు ముందే మ్యాగినేట్ చేసుకుంటే మంచిగా కుదురు కదండి మీ బిర్యానీ దాని తర్వాత ఇంకో గంజు మీద నీళ్లు తైరినంక అప్పుడు పోసుకొని బిర్యానీ మసాలాలు అన్ని లవంగాలు ఇలాయిచీలు కాళిమిర్చి పట్టాలు అన్నీ వేసేయాలి అండి
ఆహా
వేసేసినంక అది పోపు అంటే నీల్లు పైన వస్తది కదా అద అని అంటరు
హా ఓకే
అది వచ్చినంక రైస్ వేసుకోవాలండి రైస్ పెట్టు వేసుకున్న తర్వాత నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి రైస్ ని
ఆ
ఆ మీ రైస్ నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోతే మీరు ఒక జల్లెడలో ఆ రైస్ తీసుకోవాలండి తీసుకున్నంక మరి మ్యాగినేట్ చేసుకున్న చికెన్లో అది రైస్ వేసుకోవాలండి నైన్టీ పర్సెంట్ కుక్ చేసిన మళ్ళా ఫ్రై ఫ్రై ఆనియన్ ధనియా పౌడర్ ఇంకా పుదీనా కోత్మీరు అన్నీ వేసేసి గ్యానేష్ చేసుకొని పదిహె టు హాఫ్ అన్ అవర్ పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో
అ
ఇంకా తక్కువ ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ దమ్ ఇయ్యాలండి బిర్యానీని
కొంతమంది ఒక ఫ్లవర్ వేస్తారు కదా అది ఏస్తారా మీరు
అవునండి స్మెల్ కోసం వేసుకుంటామండి అది రెడ్ కలర్ ఉంటది కదా అ
ఎక్కడ
మీరు ఎట్లా చేస్తారండి
నాకు రాదు బిర్యానీ చేయడం అందుకే మీకు అడుగుతున్నా రెసిపీ ఎట్లా చేస్తారు అని
ఉ
పొడ
ఇంకా
చెప్పాలే
మీకు ఏమచ్చు అండి మరి
నాకా నాకు నేను పాస్తా చేస్తాను నూడుల్స్ చేస్తాను జంక్ ఫుడ్స్ చైనీస్ చూడు చేస్తాం
అవునండి మంచిగా కుదురుతుందా అండి మరి ఆహా ఎట్లా చేస్తారండి కాస్త చెప్తారా వివారెంటాగా
పాస్తానా
ఆ పాస్తా మ్యాగి నూడల్స్ మోమోస్ మోమోస్ కూడా వచ్చా మీకు
స్టీమ్ మమోస్ చేస్తాను
అవునండి అప్పుడు చేసి పెట్టండి నాకు కూడా
కేతేస్తాను చేసినప్పుడు ఫస్ట్ నేను నేను మొమోస్ రెసిపీ చే చెట్టనా
ఆ చెప్పండి
ఉ అక్కడ మోమోస్ పే ఇంకా నేను చికెన్ తీసుకుంటా ద లేయర్ లేయర్ తీస్తా చికెన్ బాయిల్ చేసినాక
ఆహా
పాన్లో ఆయిల్ వేసి ఆనియన్ కట్ చేసి ఆనియన్ వేస్తా గ్రీన్ చిల్లి వేస్తా
ఉహు
దాని తర్వాత ఆ చికెన్ నేను లేయర్ తీసుకున్నా కదా ఆ చికెన్ ప్యాన్ లో వెస్తా దాని ని ఫ్రై చేస్తాను అంత సమయం
ఆ
దాని తర్వాత దాంట్లో కారియండర్ గరం మసాలా
ఆహా
ఇది వేసి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటా
ఫస్ట్
దాని తర్వాత మైదా తీసుకుంటా ఆయిల్ వేస్ మొత్తం కలుపుకుంటా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లనే ఉంచుతా
హ
దాని తర్వాత పూరిలాగా చిన్న చిన్నఇ చేస్తాం కద
అవునవునండి
దాంట్లో ఆ స్టఫింగ్ పెట్టి మమోస్ చేపిస్తా
ఆహా
మోమోస్ షేపిఇచ్చినంక అది మొత్తం అయినంక ఇడ్లీ కుక్కర్ ఉంటదా ఆ దాంట్లో ద దాంట్లో ఆ ప్లేట్స్ ని ప్లేట్స్ కు ఆయిల్ పెడతా
ఆహా
మొత్తం మోమోస్ దాంట్లో బట్టి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ చేస్తా
ఆ
స్టీమ్ చేస్తా దాని తర్వాత ఆ మోమోస్ మీద థిన్ లేయర్ వస్తది
ఓహో
ట్రాన్స్పరెంట్ లేర్ అంటే స్టఫింగ్ మనకు చూడకగుతా ఆ కుక్ అయిపోతాది దాని తర్వాత తీసుకు తీసి తింటా
డి దాంట్లో ఏదైనా చట్నీ తీస్
ఆ ఓకే టొమాటో చట్నీ
ఓహో కేచాపా లేకపోతే అది కూడా మీరు ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకుంటరా
స్తాను రెండు టొమాటో బాయిల్ చేస్ తా దాని తర్వాత గ్రాండ్ చేస్తా ఆ టొమాటోస్ ని ఇంకా జీరా రై కర్రీ లీఫ్స్ ఇది అంతా తడక వేస్తారు కదా
హా
అట్ల వేస్తా చట్ని చేస్తా ఆ ఓకే అండి ధన్య ధన్యవాదాలు మిస్ సమయం మాకి
కేటాయిచ్చి నందుకు
ఓకే అండి
ధన్యవాదాలండి